హలో
హలో బాగున్నారాండి
ఆ వినిపిస్తుందా
హా
ఏం ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీగానే ఉన్నాం మీరేం చేస్తారు
ఏం లేదండి ఇప్పుడే ఒక మూవీ చూస్తున్నాం
అవునా ఎం మూవిచుతున్న
నాకు హర్రర్ మూవీస్ అంటే చాలా ఇష్టం అవే చూస్తాను యూట్యూబ్ లో చాలా వరకు
అవు అమో నాకు మస్త భయంమైతుది
అవునా కొత్తగా ఈ మూవీ చూడలే మీరు
చూడంను నేను
కొత్తగా ఎమ్ మూవీస్ చుడలేధ
ఆ మొన్న పవన్ కళ్యాణ్ యూష్ణ భగత్ సింగ్
బాగుందా
ఆ బాగుంది క్లైమాక్స్ బాగుంది ఇలు ఇ రేస
నా మొన్న చిరంజీవిది రిలీజ అయింది చూడు సంక్రాంతికి
ఆ ఆ
అదే చూసా ఇక మళ్ళీ ఏం చూలే ఆ వరప్రసా శంకరవర ప్రసాద్
శంకరావరం ఎట్లాంది సినిమా బాగుందా
ఆ బాగుంది
ఫ్యామలీ స్టోరీనా అది
ఆ ఫ్యామిలీ స్టోరనే ఫ్యామిలీ ప్లస్ కామెడి రెండు
ఆ చిరంజీవి సినిమాలో కామెడీ ఉంటది బాగుంటది
అవును ఈసారి కొంచెం వెంకటేష్ మూవీ లాగా ఫ్యామిలీని యాడ్ చేశారు
అందులో వెంకటేష్ కూడా ఉన్నాడుంటా కదా
అవును ఉన్నాడు మస్తుంటది వెంకటేష్ వచ్చినాక బాగుంటది కామెడీ
అంటే ఇద్దరు హీరోలా సినిమాలో
ఆ లేదు కొ కొద్దిసేపు వస్తాడు వెంకటేష్ లాస్ట్ క వస్తాడు కొద్దిసేపు
ఆహా లాస్ట్కి వస్తా అంటే వాళ్ళిద్దరు బ్రదర్సా ఫ్రెండ్సా
ఫ్రెండ్స్ లాగనే ఇక అంటే ఇప్పుడు హీరోయిన్ ఆయనకు ఇద్దరికి సాంగ్ ఉంటుంది కదా
ఆ
నయన తారకును ఆయనకు ఒక సాంగ్ వస్తుంది ఆ సంగ అయిపో ఇ వెంకటేష్ ఎంట్రీ ఉంటంది అంటే ఆ హీరోయి ను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వస్తాడా వె అట్లా
ఓహో చిరంజీవి బార్య అందిలా
ఆ పెళ్లిసు కోడానికి వస్తాడు వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగే సంఘ సంఘర్షణ సంఘర్షణ అన్ని ఇంక బాగుంటది ఆ తర్వాత కామెడీ
అవునా మళ్ళీ ఈ ఒక్కరదే బావుంటది ఇంక ఇద్దరు కలిస్తే ఎంత బావుందో సిని
చూడండి బావుంది స్టార్టింగ్ నచ్చకున్న లాస్ట్ కు నచ్చుతది
అదే నయనతార దీ చూడాలి చిరంజీవి
మళ్ళీ ఇంకోటి జూసాము రవితేజేది కూడా రిలీజ్ అయింది గదా భక్త మహాచెయులకు భ క్త మహా చేయులకు విజ్ఞప్తి అని
అవునా అది కూడా చూడలేదు బావుందా అది
ఆ ఇగ మొత్తం కామెడీ అంతా సోది అనిపిత్తది కొద్దిసేపు
ఆహా అంటే స్టోరీ ఏం స్టోరీ అన్నంట్టు
ఇప్పుడు ఒక అతను ఆ పెళ్లి చేసుకొని ఒక భార్యతోన ఉంటాడు కదా
ఆ
మళ్ళీ ఆ ఇప్పుడు చాలా మంది రిలేషన్షిప్ మెయింటైన్ జేత్తరు కదా భార్య కాకుండా మళ్ళీ సెపరేట్ గా
ఆ
అట్లా జేయ్యొద్దు అనే దానికి ఆ స్టోరీ అన్నట్టు వేరే వామను అట్లా ఎస్తే కట్టుకున్న భార్య ఎటు పోతుది ఎట్లుంటది ఒక్కరితోనే ఉండాలి ఇద్దరు వద్దు అన్నట్టుగా అంటే ఇప్పుడు జరిగే దాని గురించి చెప్పిరు కానీ మొత్తం
ఇగ బయట జరిగే విషయాలన్నీ ఇగ అందులో ఉన్నాయ్
సిచ్యువేషన్ ఇద్దరు ఒక్క కాడ ఉంటే ఎట్లుంటది అట్లా చూపించ్చిరు ఇంకొంచెం సోది అనిపిత్తది కానీ కామెడీ బాంది
ఆ నేను రవితేజది అదే రైల్ పోలీస్ ఉంది జూడు అది జూసిన గాని ఇది జూడలే నేను
అవునా చూడండి ఇది కూడా బానే ఉంటుంది జీ తెలుగులో వస్తుంది గా ఇప్పుడు సండే కనుకుంటా ఆ ఈ సండేనే కావచ్చు
చూడాలయితే అంటే టీవీలో కూడా వస్తాంద ఆ సినిమా రీసెంట్ గా వ రీసెంట్ సినిమా గాదా
రీసెంట్ దే సంక్రాంతికి రిలీజ్ అయింది
హ్మ్ హు చూడాలె నేను జూడలేదు అసలు నేను మొన్న ఈ భగత్ సింగ్ సినిమా చూసిన అది కూడా బానే ఉన్నది
దాని స్టోరీ ఏంటి
దాని స్టోరీ ఏంటింటే అయనే కొంచెం కోపం ఎక్కువ పవన్ కళ్యాణ్ కి నాయం కోసం అన్నట్టు భగత్ సింగ్ ఆలోచనలే ఇయన ఫాలో అయి
అవునా
పోలీస్ అయితాడు కాని ఇగ ఐలన్ వల్ల మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితడు ఆడవికి మొత్తం స్మగ్లింగ్ వాళ్ళ అవన్నీ చేస్తే అవన్నీ కనిపెట్టడానికి అడవికి పోయి ఇగ వాళ్ళని కనిపెట్టి ఇగ అదర్ స్టేట్ వాళ్ళు తరు మన హీరోయి మ్మ్ వాళ్ళ అమ్మ సరు ఇగ పవన్ కళ్యాణ్ లాస్ట్ కు వాళ్ళని గూడా చంపేత్తడు మెయిన్ విలనే ఇగ ఆయనే ఆయనే చనిపోయేటట్టు చేత్తడు మొత్తం సాక్ష్యాధారాలు ఆయన చేసిన స్మగ్ ఇంగ అవన్నీ బయట పెడతా సైనేట్ ఉంటది కదా మెడలో ఎసుకుంటారు చూడండి
ఆ ఆ
మన స్టేట్ వాళ్ళు కాకుండా పాకి స్తాన్ వోళ్ళు ఎసుకుంటారు కద నిజం చెప్ తప్పకుండా ఉండడానికి రింగుతారు నోట్లో పెట్టుకుంటారు
అవునా
ఆ సై ఇస్తందిగా నువ్వన్న ఎనుపో లేకపోతే నీ జష్ దుర్మార్గాల అన్నీ బయటపడత అ నీకు జైలు శిక్ష పడుతుంది నీ ఇష్టం అనింటే ఆయన ఆయనే సై నాలుక టచ్ కాంగను పోతుండి
అవునా ఏది మనం కాలు అడుగు పెడితే కాలు దియ్యంగానే ఫేల్ పోతది జుడు అ బాంబ
అదేమో బాంబు ఇది ఇట్లా జిహాద్ అంటారు చూడాలి ఇట్లా పాటిస్తారు వాళ్ళు మనం మనకు దొ మనం దొరికితే ఇట్లా నిజాలు చెప్పకుండా నాలుక కట్ చేసుకుంటారు సైన
ఆహా అట్లాంటిది పెట్టుకొని చనిపోతారు అయని
ఆ అది ఇచ్చి అది అది ఆయన ఆయన అన్ని ఆయన విషయాలన్నీ బయట పెడితే ఎవరిది ఒక కారాగార చూచ్చబడుతుంది అని చెప్పేసి
హ్మ్మ్
ఇక ఈయనను పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్ ఆయన ఒక ఆయన మాస్టర్ ఉంటాడు ఆయన ఆయన రాజకీయాలలో కతాడండిట ఆయన సీఎం అయితాడు ఆ సీఎం పదవి కోసం ఈ విలన్ తోటి పవన్ కళ్యాణ్ ఆ బాగుంటాంది సినిమా డిఫరెంట్గా ఉన్నది అన్నట్టు
చూడాలి వెళ్ళాలి
పాపం హీరోయిన్ మాత్రం ఘోరంగా చంపేస్థారు
హీరోయిన్ కూడా చనిపోతుందా
ఆ హీరోయిన్ చనిపోతు ఘోరంగా పెళ్లి పిటల మీద వాళ జిహదోచి డైరెక్ట్ మీ భార్య కి పో చట్టు పెడతా అన్నట్టు బుల్లెట్ కాల్సి మరీ చంపేస్తారు
అవునా పాపం
అదే అదే ఇక అది తట్టుకోలేక ఆయనే రీజియన్ తీసుకుంటాడు
అవునా
కానీ హీరోయిన్ తోటి జోకులు బాగుంది
అవును చూపిస్తున్నారు కదా అందులో ఇన్స్టాగ్రామ్ లో కూడా వస్తున్నాయి ఖుషి మూవీల సీన్ కూడా ఉందిగా అందులో అదే ఆ సినిమా చూసేసి సేమ్ యా టీస్ అలానే చేస్తుంది వాళ్ళ ఇద్దరు కాఫీ కోదటో వెళ్ళినప్పుడు
అవునవును
చూపిస్తుంది బాగా ఫేమస్ అయింది అది మాత్రం
అవును అది అదేమో ఇంకా సైడ్ హీరోయిన్ మెయిన్ హీరోయిన్ కళ ఉంటందండి స్టోరి
ఆహా అవునా
ఆ మైకి చెప్తారు ఈ స్టోరీ అంతా ఆయన అడవికి ఎందుకు పోయిండు అని అంటే ఆయన ఇట్లా పోలీసు ఇట్లా
ఆహా ఇప్పుడు చూపచ్చే హీరోయిన్ కి చెప్తాడు ఆయన వెనకాల స్టోరీ అంతా మరి ఆ హీరోయిన్ ఎవరు
హీరోయిని
పాత హీరోయిన్ ఏనా
ఆహా లేదు
ఇంతక ముందు చేయాలి ఇగ
ఆ తీసి తీసింది ఆమె కూడా పాత ఆమెని అంటే బా బాగా పాతామే కాదు కొంచెం ఏం గుర్తుకోస్తలేదు నాకు తెలుసు గాని
ఇంతకు ముందు ఏవన్నా మూవి తీసిందామే
ఆ తీసింది చాలా మూవీస్ లో ఉన్నది ఆమె
ఎలా
అది ఈ రవితేజ సినిమా ఇందాక నేను చెప్పాలే అందులో కూడా ఈవనే హీరోయిన్
నైనతారా
ఆహా నైనా తార గాదు రవితేజాది
తవితేజది ఏ మూవీ ఆ చెప్ప
రైల్వే పోలీస్ ఉంది చూడండి
రైల్వే ఫ్లోలి సచ్